హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఉమ్మ్ బాగున్నామండి మా వాయిస్ క్లియర్ ఉందా మీకి
ఆ ఉందండి నాది
ఆ బాగ ఓకే అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి జస్ట్ వాకింగ్ చేస్తున్నాను మీరు
నేను అలా ఊరికే రూమ్‌లో కూర్చొని ఆ స్కూల్ డేస్ రిమెంబర్ చేసు కుంటూ ఉన్నా ఎలా గడిచిపోయింది నా స్కూల్ జీవితం అని చెప్పి
అవునా ఎందుకు గుర్తుచ్చింది ఏమైన్నా మూవీస్ చూస్తారా అలాంటివి
ఆ లేదండి మొన్న ఒక మూవీ చూసానన్నమాట
ఆ
ఆ మూవీ మూవీనో లేకుంటే సంథింగ్ రీల్స్ లోనూ చూసినాను ఇన్స్టాలో ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఖోఖో బలె ఆడుతున్నాడండి గేము
అవును మీరు ఎప్పుడైనా ఆడి నారా కు
ఆ కెప్టెన్ అండి నేను దానికి ఒక స్టోరీనే ఉంది ఆ గేమ్ కి
నువ్వు కెప్టేనా కోకో కి
అవునండి అంటే మరీ ఎంత ప్రో ప్లేయర్ కాదు జస్ట్ ఓకే ఓకే నేర్చుకున్నానమాట బానె ఆడతా అందరితో పోల్చుకుంటే బాగా కొంచెం టెక్నిక్ అట్లా
ఇక్కడికి పోయిన్నారా బయటికి
ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఆ స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఆ జోనల్స్ అని పెట్టేవాళ్ళు ఐడియా ఉందా మీకి అప్పుడు మా మండల్లో వెళ్లి ఆడామండి
నేను చూ అంటే ఆడలేదు కాని స్కూల్లో ఉన్నప్పుడు ఆడినా తెలుసు నేను వేరే గేమ్కి పోయింటి అనమాట
ఏ గేమ్ అని ఓకే ఓకే నాకు అది తెల్దండి అంటే తెలుసు గట్ ఆడేకి రాదు
రింగ్ రింగ్ అంటారె
అవునవునులే
అది ఆడినా బయట స్టి డిస్టిక్ లెవెల్ లో ఏమో
ఓకే డిస్టిక్ లెవెల్ ఆడారా మీరు
అ సంథింగ్ అదే అనుకుంటా ఏం గెలవలేదులేండి ఓడిపోయినా
ఆ మాది మండల్ లెవెల్ అండి విన్ అయినాం ఖోఖో ఆ రోజు ఏం జరిగిందంటే ఆ గేవే మా మండల్ కి వెళ్ళామనమాట అక్కడ నేను ఆ మా వేరే వేరే అంటే ఇప్పుడు మండళ్ళో ఉంటే మ్యా చుట్టుపక్కల మండలానికి సంబంధించే స్కూల్స్ అన్ని వస్తాయి కదా అండి
చాలా వస్తాయిండి కానీ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వాళ్ళు ఉంటారు చాలా బాగుంటారు తెలుసా మేము గేమ్స్ పోయినప్పుడు చూస అంటేం కదా ఎట్లుంటారంటే ఆడేవాళ్ళు కొంతమంది ఖోఖో టీమ్ అంటే చిన్నగాంటారు పిల్లలు
అవును వాళ్ళకి చిన్న రన్నింగ్ అని కా పోయినా నేను చూసినా అండి ఒక అబ్బాయిని జస్ట్ టెక్నిక్ తో ఆడిస్తాడండి ఇప్పుడు కోకో లో కొన్ని రూల్స్ ఉంటాయి వన్స్ లైన్ క్రాస్ అయినా మంటే మనకి ఎనకి రాలేం కో పెట్టాల
అవును
ఆ చిన్న టెక్నిక్ తో ఆడిసిన రండి డ్డువాడు అబ్బబ్బబ్బ వేరే లేవాల్ అడినాడు అవునవును ఆ ఇప్పుడు లైన్ జస్ట్ కొంచెం క్రాస్ అయినారంటే వాళ్ళు మళ్ళీ ఎనీక్కి రాకూడదు
రాగుడదు
ఆ అట్లా నేను ఆడుతూ ఉన్నామండి మాకి వేరే ఊరికి పడింది ఆ స్కూల్ వాళ్ళ నాకు తెలుసు అన్నమాట
ఆ ఆ
అందులో ఒక అమ్మాయి మీ వాళ్ళు ఓడిపోతారు మాతో అట్లానే అనింది అందుకని చెప్పి నేను కే కోఖో కెప్టెన్ నేను కాదు కానీ నేనే కెప్టెన్ గా పోయి మరీ గెలిపించిన
ఆ తె దాంట్లో ఫౌల్స్ ఎక్కువ చేకోకుండా
అవునవును ఫౌల్స్ చేయకుండా మనం టెక్నిక్ టెక్నిక్ యూజ్ చేస్తే అయిపోతుందండి తొందర మంచిగా విన్ అవచ్చు
మ అది భయపెట్టి యల వాళ్ళని ఆ అంటే మనం వాళ్ళ కల్లా చూస్తన్నట్టు నేన్ చూసిన కొన్ని వాళ్ళకళ్ళ పోయినట్టు పోయేది వేరే సైడ్ పోయేది
అవునవును నేను కూడా బలే ఆడేవాళండి మ్ ఖోఖో ఖోఖో మీరు ఇంకా ఏం గేమ్ ఆడే గేమ్స్ ఆడేవాళ్ళండి మీరు
ఇంకా షటిల్ అండి
షెటిలు ఓకే నేను అడుత షేటిల్ షెటీలు స్కూ మనం స్కూ ల్ అంటేనే స్కూల్ గేమ్స్ అంటేనే గుర్తొచ్చేది కబడ్డీ ఖోఖో ఇంకా క్రికెట్ ఇంకా అయి ఆ అవునా కానీ ఇష్టము మా
ఆ అంటే తొక్కేస్తారేమో కాళ్ళు చేతులు విరుగుతాయేమో అని భయము
మీరు భయంలో ఉన్నారు నేను ఎక్స్పీరియన్స్ చేసినాను అనమాట అప్పుడే కాళ్లు విరిగిందండి
అందుకే నాకు భయం అండి ఎందుకంటే యాక్చువల్లీ కో కబడ్డీ ఆడే వాళ్ళు ఎట్లుంటారంటే బాగా స్ట్రాంగ్ ఉంటారు
అవును స్ట్రాంగ్ ఉన్ స్ట్రాంగ్ ఒకటే కాదండి మంచిగా టెక్నిక్ తెలిసిండలా ఏ విధంగా పట్టుకోవాలా దెబ్బలు తగిలి అంటయి కొన్ని కొన్ని
అదేదే ట్రైల్ కి జస్ట్ ట్రైల్ కన్నా
ఆ ఓకే
ట్టేసుకున్నారు బాగా నన్ని
అయ్యో ఆ దెబ్బాకి భయపడిపోయారా మీరు ఇంకా
టే స్కూల్లోనే అనుకో జస్ట్ క్యాజువల్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేసంటారే ఎప్పుడన్న ఎక్కడికన్న పోయెకి జస్ట్ పోదామని ట్రై చేసినా ఎత్తి పడేసినారు ఇంగ నా వల్ల కాదులే ఇది
అడ లేదా ఇంక అప్పటి నుంచి
హ్మ్ హు నేను ఏమున్నా త్రోబాలు
హ్మ్
హైట్ ఉన్నాం కదా త్రోబాలు అంటే మనకి స్టడీస్ మీద ఎక్కువ ఇన్ ఇంట్రెస్ట్ గానీ గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపయే కానీ అన్నిట్లోను ఉండల్లా అని ఇట్లా ఆడుతుంటి
నాకి బలే ఇష్టం అండి గేమ్స్ అంటే కబడ్డీలో నేను కేప్ టెను కాదు వేరే అబ్బాయ్ మా సీనియర్ ఉండేవాడు అనమాట మేము అంటే ఇంగ స్ స్కూల్ అంటే సీనియర్స్ జూనియర్ ఎవరైతే బా ఆడుతారో అదరం కలిసి మీక్స్ అయిపోత్ తం కదండి టీమ్గా అట్లా మా అవును నేను నైన్త్ ఉన్నప్పుడు మా మా టెన్త్ లో ఒక సీనియర్ ఉండేవాడు ఆ అబ్బాయి కెప్టెన్ అనమాట వాడేమన్నాడు నీకు నేను ఆల్రౌండర్
అంటే ఎందుకు పోతంటినంటే నేను గేమ్స్ కి వాళ్ళు బయటికి పోతారు కదా గేమ్స్ ఆడ్డానికి
అవునవునులే బాగా చూడొచ్చన
హాసల్లో ఉండుంటీమి మేము వాళ్ళేనా పోయేది గేమ్స్ మేము బోల్ల కదా అన్నట్టు ఏదో ఒక దాంట్లో పిఇటీ మేడం దగ్గరికి పోయి నేను అది ఆడుతా ఇద ఆడుతా అని చెప్పి ఏదో ఒక దాంట్లోకి ఇరుక్కోవాల అంతే మనం పోయి ప్రాక్టీస్ చేసేది కొన్ని రోజులు నేను చెస్ ఆడతా అండి కొంచెం అంత పెద్దగా రాదు నాకు కొంచెం అదే పోయినానండి ఒక త్రీ టూ త్రీ టైమ్స్ పోయిన టూ త్రీ టైమ్స్ పోయినా
ఓకే నాకు కబడ్డీ ఆడేకిపోయి కాలు ఇరిగిందండి
నాకు ఆడ్డం కన్నా చూడ్డం ఇంట్రెస్ట్ తెలుసా అక్కడ
అదే చూసేకి పోయే వాళ్ళ మీరు గేమ్స్ కి
అంతే నేనేమి పోయిన చోట ఒక చోట ఆడింటా అంతే మనం కి స్పేర్ కింద తీస్ కుంటరు ఎవరన్నా ఏమన్నా
హ్మ్ లెండి
కొన్ని చోట్ల ఎట్లాంటుందంటే పోతామా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటది మా మేడము ఒకవేళ అక్కడ నైట్ టైమ్స్ లో పెట్టారనుకో చెప్పలేము కదా ఎ టైమ్స్ లో పెడతారో ఆ ఎక్కువ మంది ఉన్నారనుకో ఏం ఆడతారులేరా అండి మనం ఆడనే ఒకటి ఆడుకున్న ఒకటే కదాని కొన్నిసార్లు పిలుచ కొని వచ్చేసిందన్న మాట
లేదండి నన్నే అట్లా పిలిచిపోయినప్పుడు నాకు బాగా ఇష్టం అన్నమాట కబడ్డీ ఎంత ఇష్ టం అంటే ఆ పిచ్చి అండి ఇప్పుడు అందరూ ఏమంటారు అబ్బాయిలు కొంతమంది అంటు ఉంటారు కదా బైక్ అంటే పిచ్చి ఆ బైక్ ఈ బైక్ అని నాకు అట్లా కబడ్డీ అంటే చానా పిచ్చి అన్మాట అట్లనే ఆడేపోయి
మీరు ఆడడానికి ఏ ఊరికి పోయినారు
గుత్తి అని మా ఊరుకి మా కొంచెం దూరంలోనే లేండి ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి ఫస్ట్ టూ మాకు మండలి లో పెట్టినారు మండలి లో ఎవరెవరైతే విన్ అయింటారో అ టీమ్స్ ని అక్కడికి పొమ్మని చెప్పినారన్నమాట
ఒక్కరిని ప్రతి టీమ్ లో ఒక్కరు సెలెక్ట్ చేసుకుంటారు మంచి బాగా ఆడిన వాళ్ళని
అ అదే అదే అట్లా దాంట్లో పోయినాను నేను అక్కడ ఆడినా అండి ఫస్ట్ టైం నేను పోతా అంటే ఇంకా వాళ్ళు పంపిలేదు నన్ని ఇంకా లాస్ట్ లో ముగ్గురుమో ఇద్దరమోనో అప్పుడు పోయినా నేను అప్పుడు నాకి ఒక ఇద్దరినన్న ఔట్ చేసుకొస్తే పాయింట్స్ పెరుగుతయి కదా అట్ల అనిచెప్ ప్పిన ఉద్దేశంతో ఒకని టచ్ చేసి ఇంకొని టచ్ చేసికి వెళ్ళినప్పుడు పడిపోయారండి అందరు నాకి మొబ్బొచ్చి పడిపోయానండి ఇంకా
ఆ చాలా కష్టమే అంటాము ఓక ఎక్స్పీరియన్స్ ఏ చాలా గేమ్స్ ఉంటాయి ఇక్కడ రిలే అని
రీలే రీలేలో అబ్బా నాకు చాలా ఇష్టం అండి కానీ ఒక్కసారి గూడ పార్టి చేయలేపొ
సూపర్ ఫాస్ట్ రన్నింగ్ ఉంటుందండి అంత ఈజీ కాదు
అ ఇంకా నాకా రోజు తన్నార వాళ్ళంతా ఇంకా కాలు చూస్తే కుంటుతున్నానా ఆ బ్రేక్ లెగ్మెంట్ అనేది కొంచెం క్రాక్ ఇచ్చిందని చెప్పి అప్పటి నుంచి కబడ్డీ ఆడలే ఏం ఆళ్లే ఇంకా
ఆ
రీలే బలే ఉంటుంది కదండి నల్లగరుముంటాము రన్నింగ్ అబ్బా సూపర్ నాకి బల్లే ఇష్టంమండి రీలే అంటే
చాలా ఫాస్ట్ గా
అవును ఏమంటే నేను ఒక్కసారి గుడా పార్టిసిపేట్ చేయలేకపోయినా అండి చెప్పినా కదా మీకు మా మండలి పోయింటి అని అప్పుడు జరిగింది అక్కడ రీలే
ఊహూ ప్రతి చోట ఉంటాయండి గేమ్స్ పెట్టిన చోట ప్రతి చోట రిలే మలివి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని
హండ్రెడ్ మీటర్ అవునవును నాకు ఇప్పుడు గుర్తు వచ్చిందండి హండ్రెడ్ మీటర్స్ కూడా పార్టిసిపేట్ చేసిన
అవని ఖోఖో ఇవన్నీ ఉంటాయి
మ్యాన్ డేటరీ గేమ్స్ ఇవన్నీ పక్కా
అదే అట్లెటిక్స్ స్పోర్ట్స్ రెండు ఉంటాయి కదా
ఆ నేను గ్రౌండ్ చుట్టుకారము కొన్ని మీటర్స్ ఉంటాయండి హండ్రెడ్ మీటర్స్ కాకుండా నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ
ఆ ఫోర్ ఫోర్ రౌండ్స్ ఏమో వెయ్యాల
అ అట్లా ఫోర్ రౌండ్స్ కాదు నేను టూ రౌండ్స్ కి పార్టిసిపేట్ చేసినా దాంట్లో నేను ఫస్ట్ వచ్చినా అండి ఫస్ట్ వచ్చినాను జస్ట్ లైన్ టచ్ అయిదనే నాకు స్పృహ లేదండి పడిపోయినా ఏంటండి కాళ్ పట్టకపోయినాయి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇట్లా కాలు కొడుతున్నారు మగం మీద నీళ్ళు చల్లి ఎందెందో మసాజ్ చేస్తారు కదా ఇట్ ఇట్లా చేస్తున్నారండి నాకి ఆ రోజు
అవును లేండి అసలు గ్రౌండ్ పెద్దగా ఉంటాది నేను చూసిన పాపము ఏం మారలేదనీ
ఆ
చిన్న పిల్లలు ఉన్న రసలు ఏంది ఫస్ట్ స్లోగా పరిగెత్ తారు మల్లి ఆ అదే అంటే ఫస్టే ఫాస్ట్గా పరిగెత్తితే అలసిపోతాం కదా
అవునవును టైర్డ్ అయిపోతాం కట్టి ఎనర్జీని సేవ్ చేసుకొని ఒక నాలుగు రౌండ్లు అనుకోండా అవునవును చానా కష్టమండి రన్నింగ్ కూడా అనుకుంటాం కానీ ఆశ మస కాదు పడిపోతాం అసలు ఆ రోజయితే నేను పడిపోయినాండి ఇంకా పూర్తిగా పడి పోయినాను మా ఫ్రెండ్స్ వాటర్ తెచ్చియడము నాకు చేసినారా నేను పక్కన గుర్చుపెట్టేసినారండి నాకు ఓపిక లేదని చెప్పి
ఇంగ ఏం చేసార్ చెప్పండి హెల్త్ ఏమన్నా అయితే మరి ఎట్లా
ఆ కానీ నాకు అవును నేను చెప్ ఆ నేను చెప్తి కదా నాకు రీలే ఇష్టమని అప్పుడు రీలే జరుగుతూ ఉంది నేను గిట్ల కు ర్చొని చూస్తా ఉన్నా ఉకే
మరి పట్టు ఇట్లా గుండె పట్టుకోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి అట్లా గేమ్స్ పోయిన చోట చూస్తాం చాలా జరుగుత
అవునండి భయమయితుంది ఒక్కోసారి ఆడన ఆలోచనే భయమైతుందండి అట్లా చూసినప్పుడు చానా అంటే చానా కష్టం కాలు ఒకటే కాదండి కొంతమంది ది ఏమంటారు కబడ్డీలు ఇట్లా పట్టుకోవడంలో కాల్ చేతి విరగడం కాదు కొంతమంది చనిపో తారండి భయము ఆ బ్లాక్ కొట్టడంమని ఇట్లా అందరూ కొట్టి అవతలకేసేస్తారు అనమాట
ఆ జాగ్రత్తగా ఉండాలే గేమ్స్ లో కూడా
అవును జాగ్రత్తగా తీసుకోలా మనం టెక్నిక్ తెలిసింటేనే ఒక గేమ్ లో ఆడాల అన్నమాట
నేను గేమ్స్ పోయినప్పుడు చిన్న సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాపా ఒక పాపా సేవంత్ క్లాస్ పాప ఓ పాప ఏంది ప్రతి రన్నింగ్ లో ఆ పాప ఫస్ట్ ఎంత బొక్కగా చిన్నగా ఉంటుంది ఎంత పరిగే తుంది ఆ పాప అసలు నేను చూసి షాక్ అయితా అంటి
ఆ బక్కకుండే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ కదాండి వాళ్ళకి ఎక్కువ ఆయాసం కాదా
ఆ
బాగ ఊరకచ్చు వాళ్ళు ఇంకా తొందర పోవచ్చు
ట్రైనింగ్ ఉండాల ఏమున్నా
ఆ బక్కగా ఉండల్లా ఆ ఇంకోటి కొంచెం హైట్ ఉండల్లా అప్పుడు ఇంకా బాగా ఊరకొచ్చు రన్నింగ్ అ
అదే అంటే రోజు ప్రాక్టీస్ ఉండాలా టైమింగ్ పెట్టుకోవాలా
అవును అ ఉరికేదప్పుడు కానీ మనం ఆ రన్నింగ్ ఉరికేదప్పుడు పాదం మొత్తం మోపకూడదండి జస్ట్ బొట్టన వేళ్ళు ఉంటాయి కదా పాదం ఇట్ల ఆ దాంట్లో పైన ఉరికితే కొంచెం స్పీడ్ ఎళ్ళిపోతాం అనమాట మా స్కూల్లో చెప్తుండే మా సారు
మేమేం అండి గేమ్స్ ఇంగ అట్ల ఇప్పుడు వస్తాయి కదా అప్పుడే షెడ్యూల్ వస్తుంది కదా టోర్నమెంట్లు ఉన్నాయంట అన్నట్టు ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తాం
అవును రోజు మీరు వెళ్ళరండి అంటే మీకి స్కూలో ఉండేది కదా గేమ్స్ కంటూ ఒక పీరియడ్ ఉంటది కదా వీక్లీ
ఆఫ్టర్ స్కూల్ పిఆర్ పీరియడ్ ఏం ఉండదు గానీ స్కూల్ టైమింగ్ అయిపోయినంక మేము హాస్టల్ కదా స్కూల్ టైమింగ్ అయిపోయినంక ఫోర్ థర్టీకి వన్ అవర్ గ్రౌండ్ కేళ్తారు
అంటే మీ ఇష్టం వచ్చినట్లు ఆడతారా లేకుంటే వాళ్ళు పర్టికులర్ గేమ్ అని చెప్పి ఆడిస్తారా
అందరూ ఏమి ఉండరు గేమ్స్‌లో ఏమి పీటి మేడం కొన్ని కొన్ని టీమ్స్ చేసింటారు కదా ఆ టీమ్ వాళ్ళు ఒకటే ప్రా క్టీస్ చేస్తంటారు అంతే రీమైనింగ్ వాళ్ళందరూ నార్మల్‌గా వాకింగ్ చేయడము కూచ్చోకూడదు కూచ్చోకొకుండా ఏమో ఒకడి చేయాల
అవునవునులే ఇంగ పీటీ పీరియడ్ అంటే అదే కదండి
మామూలుగా ఏమి కొంతమంది అయితే ఏమని అనుకోవచ్చు
ఓకే ఓకే అండి
ఉమ్మ్ గేమ్స్ కూడా చాలా హెల్త్‌కి ఇంపార్టెంట్ అసలు
అవునవును మనకి హెల్త్ కూడా మంచిగుంటుంది అనమాట
మనం చదివి చదివి స్ట్రెస్ అయింటాం కదా
అవును కొంచెం మనకి మైండ్ రిలీఫ్ అవుతుంది బాడీ ఫిట్నెస్ వస్తుంది ఇంకా మనకి ఏమంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతుందండి అలా ఈ గేమ్స్ ఆడం వల్ల
అదే అందుకే పీటి పీరిడ్ ఒకటి పెట్టేది ఎందుకంటే ఇట ఏందండి పిటి పీరియడ్ పెడతారు